హలో నమస్తే అండి
బావున్నారా
ఆ బాగున్నాం అండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాం మేడం
ఏం లేదు యిగా వంట చేయలే మీరు
నేను ఇప్పుడే వంట చేసి కూర్చున్నా మేడం అయిపోయింది పని
ఎం కూర చేసారు
ఈ రోజా ఆ అది గుత్తి వంకాయ కూర అన్నాము
ఓహా
మీరు
మేం పప్పు చేద్దాం అనుకుంటున్నా ఉమ్
ఆ మా మధ్యాహ్నం
మధ్యాహ్నమా మ నేను బెండకాయ
మీ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ ఉంది మేడం కొంచెం పక్కకు వస్తారా
సిగ్నల్ లేదు కొంచెం అందుకే అందుత లేదు కానీరుట్లా
ఓకే ఓకే ఆ ఓకే ఓకే మేడం
అందుకే
ఓకే మీకు ఏ ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టం మేడం
బిర్యానీ మీరు బిర్యానీ బాగా చేస్తారు ముస్లిమ్స్ చికెన్ మటన్ ఏదైనా ఉమ్ ఎట్లా చేస్తారు మీరు
మేమ బిర్యానీకి ఏం చేస్తాం స్తాం అంటే ఫస్ట్ మేము మాంసం ఉంటది కదా
అవును
అది బాగా కడిగేసి ఆ అది ఉప్పు పసుపు వేసి కాసేపు కుక్కర్ లో ఒక రెండు విజిల్స్ వేయిస్తాం మేడం అది స్టవ్ మీద పెట్ ట్టి రెండు విజిల్స్ వచ్చేలాగా అంటే నేను చెప్పేది మటన్ బిర్యానీ అన్నట్టు
ఆ
రెండు విజిల్స్ పెడతాము అన్నట్టు అది ఉడక కొంచెం ఉడకడం కోసం
ఉమ్
బాగ కడిగేసి పసుపు ఉప్పు వేసి ఆకు కుక్కర్ లో పెట్టి ఒక రెండు విజిల్స్ ఆవచ్చాక పక్కన పెట్టు కుంటాం మాంసం తర్వా తర్వాత వచ్చేసి ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్సు తర్వాత టొమాటో తర్వాత పచ్చిమిర్చి
ఆ
తర్వాత వచ్చేసి కొత్తిమీర మెంతిఆకు పుదీనా
నాకు అ ఉమ్ ఊ ఆ ఉ
ఆ
ఆ ఛార్జి అయ్యేది సాజిద అ మ్ స ఆ ఉేశం అే మున్ మధ్య దాుకోాల అ లక్ష్యంజ పక్ష ఉహు
ఆ ఆనియన్ బాగ ఎర్రగా వేగిన్ తర్వాత తర్వాత టొమాటో పచ్చిమిర్చి వేస్తాము
జ ఆ ఉమ్ ఇది బాగా ఇప్పుడు ఇదిఫైవ్ ఇయర్స్ కొంచెం ఇవల ఆ తీ తీ మెంతి కూడ వేస్తర
ఆ మెంతి ఆకు ఏస్తాం మేడం
ఆహ
మెంతి ఆకు పుదీనా తర్వాత వచ్చేసి ఇది కొత్తిమీర వేసి బాగ వేగనిస్తాం అది జాజికాయ జాపత్తి అవి
ఆహ
అవన్నీ మొత్తం తిరవాత మొత్తం రెడీ అయ్యాక ఈ మాంసం ఉడక బెట్టాంగదా
ఆ
ఆ ఉడక బేట్టిన మాంసం మొత్తం ముఇందులొవేస్తాం అన్నట్టు అంటే ఇవి వెయిం చిన ఆనియన్స్ టమోటో ఇవి తిరువాత ఇందులో మాంసం వేసి మాంసం కి సరిపడా అల్లం వెల్లుల్లి పె
అదార అకులు వొట్టి పోయి పయిన పయిన చేసినవు కదా మిర్చి పౌడర్ అంటే
మిర్చి మేడం వట్టి మేరపకాయ
ఆహా ఓకే హ్మ్మ్ సిగ్నల్ లేదు ఇటు కొంచెము లో ఉంది అందుకే ఇక్కడ ఉన్నా ఆ ఆ పక్కన వాళ్ళు నేను బయటకి వచ్చిన్నా ఇంటి సిగనల్ వాళ్ళని ఆపలేము కదా హ్మ్మ్
ఇవన్నీ వేగిన తర్వాత మాంసంలోకి మిర్చి మస మిర్చి పౌడరు ధనియాలు పవడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు మల్లి మాంసము ఇందులో ఉడకనిస్తాం
హ్మ్మ్
తిరువాతలో బాగా అది వేడెక్కిన తర్వాత ఇప్పుడు రైస్ కడిగి గి ముందుగా
హ్మ్మ్
ఆ రైస్ కడిగిన రైస్లో న మేము వచ్చేసి ఇది దానికి తగ్గట్టు నీళ్లుు పోసుకుంటాము రైస్ కి తగ్గట్టు ఇప్పుడు ఒక కప్పు బి బియ్యము ఉన్నాయనుకోండి రెండు కప్పుల వాటర్ పోస్తాము
హ్మ్మ్
ఇలా ఎన్ని కప్పులుయితే బియ్యం వేస్తాము అన్ని కప్పులు డాబలు వాటర్ వేస్తాము ఆ
ఆ
వాటర్ వేసి ఉప్పు వేస్తాము ఉప్పు వేసిన తర్వాత అవి ఆ తిరువాత మాంసము ఈ వాటరు ఉప్పు మొత్తం ఉడుకుతాయన్నట్టు
ఆ
ఆ పొగలు వచ్చేలాగా మొత్తం ఇవి ఉడికి ఎకిన తర్వాత అప్పుడు నానబెట్టిన బియ్యము ఆ అది పక్కన తీసి పెట్టుకొని ఆ బియ్యం ఇందులో లో పోస్తాం మేడమ్ బిర్యానీలో బిర్యానీలో వేసి మొత్తం బిర్యానీ అంతా అన్నం మొత్తం ఉడికేలాగా చేస్తాము ఉడికిన తర్వాత ఈ కాజు ముంతమామిడి పప్పు ఉండ్ల అదొచ్చేసి నెయ్యిలో వేంచుకుంటాం మేము వేయించుకుంటాం కొంచెం ఎర్రగా
హ్మ్మ్
ఏంచుకొని ఇప్పుడు మొత్తం అన్నం ఉడికిన్ తర్వాత ఇది ముంతమామిడి పప్పు తర్వాత కొత్తిమీర ఉంటది గదా పచ్చి కొత్తిమీర
ఆ
పచ్చిపత్తిమీర మొత్తం అందులో పైన మొత్తం గార్నిష్ చేసి మూత పెట్టి కాసేపు
అంగన్వాడీకి పోతోంలకి దిమాక్ ఉండద ఆ
ఆ అది మొత్తం ఉడికిన్ తర్వాత ఇంకా రెడీ అయిపోతది బిర్యానీ దాంట్లోకి పెరుగు పచ్చడి చేసుకుంటాము.
అవునవును
గోవాకి చేస్తాము గోవాకు చాలా బాగుంటది మేడం అసలు మా గోవాకు టేస్టే వేరుంటది
ఉమ్
గోవాకు చుక్కాకు వేసి చేస్తామన్నట్టు ఉమ్ గోంగూర అంటారు గదా గోంగూర జేస్తాము తర్వాత పెరుగు పచ్చడి జేస్తాము. అందులోకే మల్లీ అది చెనగా వేళ్ళది ఏమంటారో మే
ఛీ అట్లా బాధ పడకూడదు. ఏమంటారు అంత పెద్ద ఆస్తి ఏం జేసినారో అంటారు ఆ నీ సేమ్య పాయసం గూడ బానే
మేడం
ఆ
ఏంటి
హలో ఏగీ కదియ
మేడం
అంకితం హ్మ్
హలో
ఆ హలో
ఇవన్నీ జేస్తాము అందులోకి మళ్లీ ఇవన్నీ జేస్తాము చిక్ చికెన్ కూడా బు ఇప్పుడు మటన్ బిర్యానీ ఉందనుకోండి మళ్లీ చికెన్ బూస్టర్ జేస్తాము అందులోకి బూస్టర్ గానీ ఫ్రై గానీ లేకపోతే చికెన్ పకోడా గానీ
ఉమ్
రెండే చేస్తాము
సేమియా గూడ మీరు బానే జేస్తారు రంజాను ఎప్పుడో ఎస్తది గదా మీరు పండగకి సేమియా హలీం అనుకుంటా హలీం జేస్తారా
ఆ హలీం నేను ఇంట్లో ఎప్పుడు చేయలేదు. మేడం బయట నుంచే తెప్పించుకొని తింటాం రంజాన్ లో మేము ఉపవాసాలు ఉంటాం గదా
ఎన్ని మంత్స్
అప్పుడు బయట నుంచే తెచ్చుకుంటాం మేడం హలీం చాలా బాగుంటది రంజాన్‌లో ఫేమస్ అది. మ్
అవును ఉమ్
రంజాన్‌లో చాలా ఫేవరెట్ మేడం అది
ఉ
సో ఇలా చేస్తాం మేము బిర్యానీ బాగుందా మేము చెప్పిన విధానం బిర్యానీ విధానం
టు బానే ఉందండి
ఆహ ఇలా చేస్తాం మేడం చాలా బాగుంటది అసలు బిర్యానీ టేస్ట్ కు పేరు పెట్టాల్సిన అవసరం లేదు అలా ఉంటది బిర్యానీ
ఉహు
ఆ మొన్న ఫంక్షన్ లో కూడా మేము చేస్తే మీ మటన్ బిర్యానీ చికెన్ పగోడా దాంట్లోకి మళ్ళీ స్వీట్ చేస్తిమి మా అక్క కొడుకు కు మ్యారేజ్ అయింది మళ్ళీ పెళ్ళిరోజు రిసెప్షన్ రోజు
ఉ
స్వీటు కూల్ డ్రింకు ఇవన్నీ పెట్టింటిమి చాలా బాగా జరిగింది ఈవెంట్
గ్యాస్ బంద్ చెయ్
ఓకేనా మేడం సరేలేండి మేడం వర్క్ ఉంది ఉంటాను
ఆ ఓకే
ఆ